ఆ బన్
బాగున్నా మీరు బాగున్నర
ఆ బాగున్నా ఏం చేస్తున్నవ్రా
ఇగో ఇప్పుడే కొంచెం ఫ్రీ అయిన ఇప్పటిదాకా
ఏటన్న లెల్లవ ఈ రోజు
ఆ వెళ్ళా వెళ్ళి వెళ్ళిన వెళ్ళొచ్చిన టైలరింగ్ కాడికి అండ్ మళ్ళీ కొంచెం బ్యాంక్ వర్క్ ఉందని చెప్పలే
అవును
వెళ్ళి చూసుకొనోచ్చినా
ఆ మళ్ళీ ఏంటి పని మళ్ళీ రమ్మన్నరా
ఆ కొంచెం పనంది మా సీయే తోటి
అవునా ఎందుకు మీటింగ్స్ పెడుతుందా మీ సియే
ఆ మంత్లీ పెడుతుంది అమ్మ ఎవ్రీ మంత్ పెడుతుందోచ్చి
అదే ఆ ఏ ఏ డేట్కి పెడుతుంది
మాకు అంత ముందుకు ఫిఫ్త్కి ఉండే ఇప్పుడు చేంజ్ అయింది సెవెన్కి పెడుతుంది కుదరట్లేదట తనకి వీలవ్వట్లేదట పెట్టింది
మీది ఇంట్లో నువ్వు జాయినయినవా ఆ నిన్న గ్రూప్లో యాడ్ చేసిల్లా మన భక్తానంద వీవో దాంట్లో అన్ని మెసేజీలోస్తున్నయా అయితే కొందరు మెసేజ్ రావట్లేదని కాల్ జేసిన్లు అంటే వాళ్ళయాడ్ కాలేనట్ ట్టున్నది అదే ఇగ అందర్కు ఫోన్లు జేసి అడుగుతున్న యాడ్ అయినయా లేద మీ నెంబర్ కరెక్టెనా అని ఫోన్ జేస్తానన్నట్టు ఏది పెట్టినా వస్తానయా మెసేజెస్
వస్తయి గదా వస్తున్నయి
ఆ అయితే యాడ్ అయిందన్నట్టు నీది అయినా నువ్వు చెప్పలేదు కదా రావట్లేదని
నాకొస్తున్నాయి కాబట్టి నేను చెప్పట్లేను
ఆ అదే అదే ప్రతి నెలా ఫోర్టీన్త్ కు మీటింగ్ ఉంటది కదా అని మెసేజ్ లు పెడుతది కదా ఆమె మళ్ళ మేము కూడా మళ్ళ మేము అద్యక్షహాళ్ళ మీటింగ్ కు పోయి వచ్చినా కూడ మెసజ్ పెట్టాలె కదా అందుకే మేడం అందరు నెంబర్లను గ్యాదర్ చేసి లీడర్స్ ఫస్ట్ లీడర్స్ ఉంటరు కద గ్రూప్ కి స్లీడర్స్ ని గ్యాదర్ జేసి నెంబర్లన్ని గ్యాదర్ జేసి యాడ్ చేయమని చెప్పింది ఎందుకంటే ఆ విషయాలు ప్లస్ ఈడ్ చెప్పే విషయాలు ప్లస్ మేము జెప్ ప్పే విషయాలు గూడా మీకూ మ్ మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ పెట్టమని చెప్పిందన్నట్టు అక్కడ విషయాలు ఏమైనా తెలుసుకుంటే డైరెక్ట్ మెసేజ్ పెట్టు మల్ల అదే పద్నాలుగో తారీకు మీటింగ్ లో చెప్పకుండ ముందే చెప్ తే వాళ్ళు అలెక్ట్ అయి ఉంటరు కదా తెలుసుకుంటరు కదా మళ్ళ కొంతమంది నువ్వు చెప్పినవా అని అంటరు అదే మీటింగ్ లో అయితే అప్పుడే చెప్తే బాగుండు కదా అంటరు కదా
అరే మంచిగున్నయి ఇవి ఆ
తే ఆ అయితే మొన్నా మేము అదే అవి స్ట్రీట్ వెండర్స్ ది చిరు వ్యాపారులది చెప్పినా గాని మాకు చె తెలువదే తెలవలేదు ఇప్పుడు చెప్తరా అంటాన్లు
వాళ్లూ ఇగ అట్లనే ఉంటరు జనాలు
ఆ అయితే లేదు మేము చెప్పినమంటె లేదు లేదు మీరేమన్న మెసేజ్ పెట్ ట్టిన్న మీరు తెలుసుకొని వెంటనే మెసేజ్ పెట్టాలి అని మేడం కాల్ చేసిల్లంట
ఆ
కాల్ జేస్తే మేడం మమ్మల్ని ఏంటి మీరమ్మ ఇక్కడ చెప్పిన విషయాలు మీరు వాళ్ళకి చెప్ ప్తరా డైరెక్ట్ గ్రూప్లో చెప్పండి మీరు ఇంటింటికి ఇట్ల చెప్పలేరు ఫోన్లు ప్రతి ఒక్ ఒక్కరికి చేసి చెప్పలేరు గదా వాళ్ళు ఎట్లాగొ గ్రూప్ల యాడ్ చేసుకున్నరు మీరు ఆ చెప్పాలె గదమ్మ అని సీరియస్ అయింది
ఏమయ్యో ఎట్ల చేసినా బాధే ఉన్నది కదా
అయితే గ్రూప్ లీడర్స్ దే మేము యాడ్ జేసుకుంటాం కదా ప్రతి ఒక్క సభ్యురాల్లయితే చేసుకోరు గదా ఆ ఆ లీడర్సే ఆ సభ్యులకు తెలియజేయాలి ఏ విషయమైనా
ఉమ్
కనీ అగొ అట్లా చెప్పుకున్నరట జనాలు అగో అట్లున్నరు
అట్లనే ఉంటరు మరి చెప్పినా గూడ చెప్పలేదు అని
ఆమె ఏ ఏమంటుంది లీడరు నేను ఆల్రెడీ చెప్పినా ఆమె కు ఆల అది బిజినెసే లేదు లేనప్పుడూ ఎట్ల చెప్పడం ఆమెకు అని అని చెప్పింది లీడర్ ఆ బిజినెస్ లేకున్నా గానీ నేను ఏదో ఒక విధంగా పెట్టుకునేదాన్ని కదా ఒక చిన్నది చిన్న కొట్టు లాగ పెట్టుకొని అయినా నేను ఫోటో దిగి ఇచేదాన్ని కదా నాకు ఎందుకు చెప్పలేదని గొడవ చేసింది
అమ్మనీ ఉమ్ జనాలు
ఇక లీడర్స్ ఏమి చెస్తాలంటే ఆమెకి ఏది లేదు కదా అంటే
ఉమ్
చిన్న చిన్న వ్యాపారం లాంటిది ఏం లేదు కదా ఏం చేపడమా చెప్పలేదట ఆమెకు ఆ ఉంటనే థిన్ సరూలో అన్ చెప్పలేదా
ఉమ్
అట్ల చేస్తాన్లు ఒక్కొక్క ఒక్కొక్క గ్రూప్ల పదిమంది కరెక్ట్ ఉంటలేరుర
ఉండట్లేరు మరి
ఉండట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగు
ఒక యూ యూనిట్గా ఏమంత కలిసిమెలిసి ఉందామని ఆలోచన లేదు వాళ్ళకి
అరే ఉంటలేదు ఒక డబ్బులు తీసుకుంటే ఆమెకెట్లు ఇత్తవు మాకియవా ఆమెకే అన్ని ఇత్తవ అన్నట్టు మా గ్రూప్ లో అట్లనే జరిగింది మా దాంట్లో నేను డబ్బులు తీసుకుంటే నేను తీసుకున్నా ఇంకోక తీసుకున్నా మీరు ఊకే తీసుకుంటారా అంటార అవసరా తీసుకుంటారా అమ్మ మీరు తీసుకుండి అంటే మాకిప్ ప్పుడు అవసరం లేదంటాళ్ళు మళ్ళీ మాకు అవసరం ఉన్నప్పుడు మాకు అవసరం ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇ మీరు ఇస్తారా ఏమన్నా మాకు ఏ అర్థం చేసుకుంటలేర మ్మచోళని పెట్టుకు
ఓహో మరి తడిగేసరికి కాంపిటీషన్ పెరుగుతుంది మాక ఏంటంటే మాకు
సరే ఇచ్చినా కానీ కరెక్ట్గా కట్టది ఆల్రెడీ వాళ్ళ అప్పు ఉంది ఆల్రెడీ అయ్యా అప్పున్నాక కూడా మాకియరా అంటె తీసుకునే వాళ్ళు కొద్దారా
కావాలి కదా వాళ్ళు గట్
మేము తీసుకున్నప్పుడే వాళ్ళక్గావల్న్నట
అదే మరి అపోజిషన్ పార్టీ లాగ అయిపోతుంది
ఆ ఏం చేసినాం మేము హాఫ్ ఆఫ్ ఇచ్చేసినాం అవసరం ఉన్నప్పుడు ఇయలి కదా అని హాఫ్ ఆఫ్ తీసుకున్నాం ఇక ఇంకో నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ మంత్కి ఇగ మిగిలినయి ఆఫ్ ఆఫ్ ఏమైన్నా వస్తే మనీ
ఆ
ఆఫ్ ఆఫ్ ఇద్దామని అనుకున్నాం అట్లా ఇక అట్లా పెట్టుకున్నాం ఇక మే తీర్మానం రాస్ సుకున్నాం ఎన్ని డబ్బులు ఆ ఎవరికి అవసరమున్నా ఉన్న దాంట్లనే అన్ని భాగాలు చేస్తన్నది ఇక అంతే కదా ఎవరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా నాకు ఇష్ స్తలే నీకు ఇస్తలే ఉంటాలు మళ్ళీ పది మందిలో ఎవ్వరికి అవసరం లేకుంటనే మొత్ తనెంటుందినీకు అదే వాళ అవస టే అందరికి పంచుతా అన్నది పదివేలు కానీ ఐదు వేలు కానీ ఇరవై వేలు కాని అం ఇగ సరే అనుకున్నాం అట్లయితే ఏ గొడవ ఉండదు కదా అట్ల చేసుకున్నాయి అట్లా తీర్మానిచ్చుకున్నమన్నట్టు మేము మొన్న చెప్తే వినట్లేదు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు
మంచిగా తీర్మానం చేసుకున్నరు
అసలర్ధం చేసుకోవట్లేదు
ఇగర్థం చేసుకుని వాళ్ళ వాళ్ళకు తగ్గటే చేస్తనే సెటయితరు
ఆ ఇగ సెట్ అంటే ఇగ ఓకే అనుకున్నరు అందరూ
ఫస్ట్ వాళ్ళని డిఫెంట్ ఉన్న గ్రూప్స్ ఏమి ఉన్నయో అవన్నీ ఫస్ట్ రికవరీ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి మంచి మంచి డెసిషన్ తీసుకోండి లేకపోతే అప్పున్న వాళ్ళకే మళ్ళీ అప్పిస్తే మళ్ళీ కడతరా కట్టరు కదా
ఆ ఉన్న వాళ్ళే అడుగుతున్నరా నేను అది ఇది కలిసి కడతాము అది ఇది కలిసి కడతాము ఇవ్వండి అంటే అంటే ఇ మేము ఆలోచిస్తాను ఇప్పుడు ఆ డబ్బులు అనేవి పదిమందివి ఒకరివి కాదు కాబట్టి మేం పది మంది అనుకునే ఇవ్వాలి మేము పది మందినీ కలస్తూనే కదా ఇక్కడ మమ్మల్ని చూసి లోన్ ఇచ్చింది బ్యాంక్ అతను బ్యాంక్ సార్ ఒక్కరికైతే ఇవ్వరు కదా మనం ఏమన్నా ఆస్తిపాస్తులు పెట్టినామా ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా పెట్టినామ మనం గ్రూపు మనం బ్యాంక్ మన పది మందిని చూసే ఇస్తాను కదా సార్
ఆ మే అవును
పది మంది చెప్పినట్టు వినాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు
జనాలు హ్మ్ అంతే మరి
ఇక తప్పదని ఇక ఒప్పుకున్నాం ఇక గ్రూప్ కరెక్ట్ నడవాలంటే ఓకే అని అనుకున్నాము ఇంకా కొన్ని వీళ్ళది కట్టుకోక ఏం చేస్తాండ్లు పక్క వాళ్ళ గ్రూప్ నడతలేదు మరి వాళ్ళని అడుగుతలేరు మమ్మల్ని అడుగుతాను అంట వాళు
మన బాధలు మనం పడాలి పకోళ్ళ బాధలు మనకి ఎందుకు చెప్పు
ఆ అట్లా ఉన్నారు జనాలు అంటే అది వాళ్ళది చూసుకుంటారు కదా అమ్మా అంటే ఈ వీళ్ళు ఈ నడవని గ్రూపు నడిచే గ్రూపు పక్కపక్కన ఇండ్లు అన్నట్టు
ఉ అంటే డిస్కషన్ చేసుకుంటారు కదా డిస్కస్ చేసుకుంటారు కద ఆ అట్లా అని వీళ్ళు వాళ్ళు కట్టట్లేదు మేము ఎందుకు కట్టాలి
ఆ కానీ సరే వాళ్ళు వాళ్ళు కడతలేరు వాళ్ళు కట్ట కట్టకుంటే వాళ్ళలకు ఎక్కువ ఏమౌంట్ వడ్డీ పడదా కట్ ఆ కట్ కట్టినోళ్లకు అడగ నువ్వు ఎక్కడ నుం ఎక్కడ ఉండైనా కట్టకుండా ఆ వడ్డీని పెరుగు పోతనే ఉంటంది తగ్గదు
అవును అది ఇంకా మొత్తం ఏమంటారు అరే చా దానికి తీసుకున్న దానికంటే ఇంకా భారంగా పెరిగిపోతది
ఆ ఈ పక్క వాళ్ళ అట్లా ఆలోచిస్తలేరు ఆమె కడతలేదు మనం ఎట్లా అంటే మనది మనం చూస్ కోను ఆమెది ఆమె చూసుకుంటది పక్కామె అమె వేరే గ్రూపు వాళ్ళ గ్రూప్ ఎట్లుండదో నీకేం తెలుసు అట్లా వాదించుడికే సగం టైం అయిపో పోయిది మాకు గ్రూలో హ స్ట అండర్స్టాండింగ్ లేదు కాని ఆహ బయట తీసుకుంటే వడ్డీలు ఎక్కువ ఉంటాన్నాయి వడ్డీలు ఎక్కువ ఉంటాన్నాయి కదా ఈవి ఉన్న దాంట్లో మాకు కూడా మంచి
కోని మీరు రూల్స్ పెట్టుకోండి మీరు దాంట్లో రూల్స్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం భయం అనేది వస్తది
పెట్టుకున్నాం రూల్స్ పెట్టుకున్నాం ఇక అదే విధంగా నడిపిస్తానం
హ్మ్ ఇంకా ఏంటి విషయాలు
ఏమైంది
ఇంకా ఏంటి విషయాలు
ఇంకా ఏం లేదు ఇప్పుడు ఇంట్లోనే
అయ వినిపిస్తా లేదు బయటికి వస్తానా
అయ్యో ఈ రూమ్ లో సిగ్నల్ ఉంటలేదు అయితే ఇంకా ఏమైన్నా కొత్త కొత్త విషయాలు ఏమైన్నా తెలిసినాయా మీకు తెలిస్తే చెప్పండి అంటున్నా
ఆ కొత్త కొత్త విషయాలు ఏం లేదు గాని అవి గ్రూప్స్ అనేటివి ప్రతి నెల ఐదో తారీఖే మీటింగ్ పెట్టుకోమన్నరు
ఉ
ఆ పది లోపు డబ్బులు ఏయమన్నారు
ఓన్లీ టెన్ వరకేనా
ఆ అట్లా వేస్తే కరెక్ట్ డేట్కి వేస్తేనట మనకు పాములు వడ్డీ
వి ఎల్ రస్ అదే వి ఎల్ ఆ రస్
కొంతమంది టైం తప్పే ఇస్తాంన్లు మేము రెగ్యులర్గా ఇస్తానము. మాకు మనీ పడతలేవు అని అంటున్లు
అయితే మా అమౌంట్ ఎంత అంటే మది ఫార్టీ ఏబౌ అన్నమాట ఆ అమౌంట్ ఒకటే రోజు పడాలంటే పడలేదు కదా అంద్ సో మేము ఏం చేస్తున్నామంటే ఓ డే బై డే ఒక రోజు వేసి మళ్ళీ ఇంకో రోజు మళ్ళీస్తాం అట్లా ఏయడం వల్ల మాకు పడతాయి వీళనారు వస్తుంది మంచిగానే మనం గట్టేది మినీ మినీ బ్యాంక్ కదా
ఎంత వచ్చింది మీకు
మాకు వచ్చింది చాలానే వచ్చింది ముప్పై వేల దాకా వచ్చింది.
అయితే మీరు డే బై డే ఏయ్యకుండా ఇంకా ఒకే రోజు ఏయ్యండి మంచిగా వస్తది వేళ
కోటి ఇల్
అంటే బ్యాంకులోకి వెల్లేయండి మినీ బ్యాంకులో వద్దు
మిని బ్యాంక్ లో ఏయ్యాలి అని రూల్స్ ఉంటాయి వర్క్
ఆహా లేదు మినీ బ్యాంకుల లేదు నువ్వు మీరు డైరెక్ట్ బ్యాంకు కెళ్ళి ఓ చరాసి మొత్తం అమౌంట్ ఒకేసారి ఏయండి అట్ల అయితే ఓకే అయ్ తది మీకు పావల అంటే కరెక్ట్ అంటే ఒకటే డేటుకు పడుతుంది అన్నట్టు ఇప్పుడు మీరు ఈరోజు ఒకటి రేపు ఒకటి అట్లా ఎస్ ఏయడం ఎందుకు
అదే అదే
ఒకే రోజు ఏస్తే ఇగ అదే డేటు కంటిన్యూ అయిపోతది కదా కంటిన్యూ అయిపోయి ఓ వడ్డే తిరిగి వస్తది ఓకే అండి బాయ్ ఓకే
ఆ ఇందమ్మ చెప్